నాలుగైపినియా మూడే అనుకు ఇది నాలుగోది అనుకుంటా
అ అకాలా అయితే కను టావ్ దా అయిపోతాయి
ఆ నీకు పైన కూడా చూపితది కదా పదహారో పదిహేడ
సర్గ చోడలే ఈ సా చొత్తన్ బాగా ఈతో మే ఈ కాల్ మాట్లాడేసి పడేసడంట మంగనానికి విచ్చేది ఏ రా రాధక్క చేసింది ఇందుపోనీలే ఉవు అది కాద ఎలవే కున్ కదా ఆ పిల్ల వేసుకుంటుంది కదా అని ఇస్తే సెసి ఎక్స్పీరియన్స్ ంది అండ వేసుకోకూడదుని పడేడుతుంటాదవా
హమ్
తర్వాత అరే ఎందుకు పడేసావరా అయినా నీకు ఆడోలి వస్తువులతో సంబంధం నీకు ఎందుకు ఆ నన్న అంటేని ఆడాలన్నా నాకు ఏమమివ లేదు కానీ నువ్వు అందు ఇక నేను పడేసాను అంటున్నాడు
అబ్బా అన్ని అమ్మలు మాటలు
నీకేమిత్తాక ఏమంది నువ్వు ఆడదాను ఏంటి ఆ సరేలే సార్మి అమ్మ వచ్చినప్పుడు లోపలలాంగాలు జాకెట్లు ఉంటాయి అవి పంప అవిప తన ఆగ వేసుకకుంటల్ది కురసయిపోయిను అన్నది వేసుకుంటావా చెప్పు పంపిస్తాను అన్నాను అరి చీ చీ నాగేంద ఇన్న మరి ఆడోళ వస్తువులు నీకుెందుకు అండటప్పుడు నువ్వెందుకు ఆడవాళ్ళ ఆడవాళ్ళకి పనికొచ్చి ఉంటాయి మళ్ళీ ఇందుకు పాడే ఆారేడు కమ్న్ అలా చేయాడాడు
అడి సమాధాం నాకబబయి
ఈ అసలు చెప్పలే చాలా చాలా బాబా అళ్ళ తెలుగుదాటలో బాబ వాళ
హ్మ్
చదువు కూడా కూడా బానే చదువికారు చదువుల కూడ బానే చదువుటారు
రి చిన్నప్పటి నుంచిరక వించింది మరి డబ్బులెట్ స్కూల్లో చదివించి పోటీలు పంతని మీద చదివి ఎ సారు
ఓ ఇప్పుడ ఎంటా ఇవడ హర్సగడలో మ మన్న కోట ఎ కదా పంగెట్టేసుకుందం ఇప్పుడు అలా ఆయన అన్నారుది కదా అలా చదువులేమయిపోతాయిని
బబొయి యా అప్పుడు డబ్బుల్యిపోయినాయా వంద ఒక కొ నాల కదా
వెళ్ళ వెళ్ల్లి అంట పో ఆవిడ కాదు పోడని లే కాని వెలియాలని చెప్తుంది
ఉమ్
ప లేదు పిల్లలు చదువులే ఏంటో అ అని అంటున్నా అంటారు
ఆ ఇంజనిర్ చేసెత్ తనంట్నాడు ఈ దీనికి కేలగ అంటే మరి అట్లగే ఇంకా బోల్డ్అవుతాయి. ఇంట్లో కూర్చుని చూసేసుకోవచ్చు దయితే ఇంట్లో కుర్ చోన్ చేసేస్కోచ్చు. ఆ ఇంజనీరింగ్ చదివినోలన్దరికి వచ్చేత్తున్నాయి మరి ఇంట్లో కూర్చొని చేసేసుకుంటాకి.
చెత్తున్నారా
ఆ అంత చదువే చదువుకున్నాడా అది గూడ తెల్వదు, చెప్తడా ఓ ఫోన్ చేసినప్పుడల్లా అంత మాటుగ అడుగుతాడు అంత మాటుగా అడుగుతాడు ఆ?
ఎంత సదువు సదివేశాడు సది చదివాడు అంతే
ఎంత మాటుగ అడుగ అదిగావా ఏం చెత్ క ఏం చేత్నావ్ చేత్నావ్ ఆ
హ్మ్
ఏదోట్ టి సమాధానం చెప్పేదాక పీకేత్తడక్క. అవుగనా ఇసుగొచ్చద్దసలు అందుకే కొంత మాట్లాడబుద్ధవదు నాకు
ఏ మంటున్నావ్?
ఇంగ చెయలేదు, అసలు ఇక్కడ కొచ్చాక చెయలేదు.
ఉమ్
ఎపుడు జేసాడు చేసా పోనెత్తడానికి గంట సేపు ఆలోచెతన్నానసలు. ఆ అంటరు
ఉమ్
కటింగ్ ఐపోయిందక్క కటింగ్ ఐపోయిందా?
మాస్మా
ఆ
హ చేసాను అయ్ వంటలు గూడా